హలో ఆ చెప్పండి నమస్కారం అండి బాగున్నారా ఆ నమస్కారం బాగున్నామండి మీరు బాగున్నారా ఆ బాగున్నామండి తీన్నారా అండి ఆ తిన్నామండి ఇప్పుడే తిన్నా ఎం కర్రీ చేసిర్రు ఇవ్వళ ఫాస్టింగ్ అండి అవునా ఆ ఇవాళ తర్స్డడె కదా అండి
ఆహా మీరు వీక్లీ ఎన్ని డేస్ ఉంటారండి ఫస్
ఫాస్టింగ్ వీక్లీ క్లి వన్ డే నే అండి తర్స్డడె ఫాస్టింగ్ ఉంటా అంతె అవునా అవునా తిన్నారా అండి మీరు
ఆ ఇంతకుముందే తిన్నమండి నినా అండి పప్పు చారు చేసినా
అవునా పొద్దున టిఫిన్ ఏం చేసిరండి నేనా అండి ఉక్మ చేసినా అండి పిల్లలు స్కూల్ కేళ్ళారా అ మీకు పిల్లలు వెళ్ళిర్ర ఆ వెళ్ళిలండి వాళ్ళక్ వన్ ప్పు ఏసిన అండి నేను కూడా పప్పు చేసాను అవునా ఇగ నాకు ఫాస్టింగ్ కాబట్టి నేను టిఫిన్ ఈరోోజు ఏంటిది అంటే చపాసి తెచ్చుకున్నానండి ఆ చపాతి చేసుకున్నా ఇక్కడే తిన్నానండి ఇగ సాయంత్రం ఏమ్ తర్స్ డె ఫాస్టింగ్ ఉంట
ఆహా
సాయంత్రం ఎం చేస్తా అంటే వంట చేసుకుంటా అండి మధ్యాహ్నం టైమ్ లో చపాతి ట్ల చేసుకుంటా ఇప్పుడు డే లో వన్ టైమ్ తినడమా ఒక ఆ డే మొతంలో వన్ టైమ్ తినడమా అండి అవునా డె మొత్తంలో వన్ టైమ్ ఏ తింటా అదైనా కూడా ఈవినింగ్ టైమ్ ల తింటా ఆహా దీపం ముట్టిస్తస్తారా సాయంత్రం ఆ మార్నింగ్ ము ట్టిస్తా సాయంత్రం ముట్టిస్తా ఆ ఇగ సాయంత్రం కూడా స్నానం చేసి దీపం పెట్టి వంట వేసుకొని ఫాస్టింగ్ వదిలి పెెడుతా అండి అహ తర్స్ డె ఒక్ ఒకట్టే రోజు ఉంటాండి ఇ అంటే మేము నాన్ వెజ్ మాత్రం ఒక వెన్న అదే సండే దకా మిగిలిన రోజులు వెయ్య రోజులుగా దినం అండి
ఆహా
కానీ ఒక ఉపవాసం మాత్రం తాజ్ డే ఉంటానండి అవునా సాయిబాబు అంటే బాగా ఇష్టం అండి మాకు అవునా అందుకే ఇ త్ర్సడై ఫస్్ నేను కాదండి మొత్తం మా సిస్టర్స్ మా డాడీ మా మమ్మీ అందరు కూడా సాయిబాబు భక్తులం అండి అవునా మా ఇంట్లో మేము ఆంజనేయ స్వామి భక్తుల అండి అవునా ఉంటారా అండి ఫాస్టింగ్ మరి ఫాస్టింగ్ ఏమిండ కాని ఆ రజు దీపం పుట్టిస్త ము నాన్ వెజ్ ఏముంట తినమండి మా నాన్న స్వామి మాల పట్టిండు అప్పటి నుంచి ఆంజనేయ స్వామి భక్తులు అవునా అే మేము ఒక్క టూర్స్డే ఉ అంతమండి అందరం కూడా ఇో సాయంత్రమే మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టి ఇక వంట చేసుకొని ఇ ఫాస్టింగ్ మదటి పెడతామండి అవునా ఉగాది వస్తుంది కదండి ఇప్పుడు
అవునండి నెక్స్ట్ అదే ఉగాడింద కా
అవునండి ఉగాది ఉంది పిల్లలకి హాలిడే ఉంటది ఇ ఆడదు కూడా అసలు ఉగాది అంటే మనకు న్యూ ఇయర్ కాదు కాని ఉగాదిని కొత్త సంవత్సరంగా చేసుకుంటాం కదండి అవును మన తెలుగు వాళ్ళకు ఉగాది కదండి కొత్త బ కొ పండగ రో పొద్దున్నన్న లేసి రంగులతోని ముగ్గులు వేసుకొని ఆ దేవుడుకి దీ సబెట్ గుడికెళ్ళి చాలా మంది అయితే మేము కూడా అ ఎట్లా అంటే ఆ పంచాంగం చూయించుకుంటామండి
అవునా
ఆ ఇవ ఎ అంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఎట్లా ఉంటాయి మంచి జరగాలి అని చెప్పేసి అసలు న్యూ ఇయర్ కాని ఉగాది పండుగని కొత్త సంవత్సరంగా భావించుకొని మన తెలుగు పండుగల్లో అయితే ఉగాదే కదండి మొదలి మొదటి అగో అట్లా మేము ఆ రోజు పంచాంగాలు వేంచుకుంటామ అండి చాలా మంది మా దగ్గర కూడా పంచంగం చూయించుకుంటారండి మేము కూడా పంచంలో పెళ్ళిలు అవి ఇవి ఎక్కువ పెట్టుకుంటారు పెట్టుకుారు ల అందరు పేర్ల మీద ఎట్లా ఉంది అని చూపించుకుంటాము ఇంకా ఆ రోజు ఉగాది పచ్చడి కూడా చేస్తామండి అవునా మేము కూడా చేసుకుంటామ అండి ఉగాది పచ్చడ తీపి ఓగరు చేదు అన్ని కలుపుకొని ఆ ఉండాలి అనిని ఉగాది పచ్చడా వేప పువ్వుతోని కొబ్బరికాయ మామిడికాయ చింతపండు డో బెల్లము తీపి చేదు కారం పులుపు అవి అన్ని కలిసేటట్టు అంటే మన లైఫ్
సంతోషాలు బాధలు అన్ని కలిపి చేసినట్టు అవి కూడా చేస్తుంటయి ప్రసాదంగా
ప్రసాదంగా ఆ అన్నే ఉండాలని చెప్పేసి మేం మేము గూడా అది ఇద్ ఏసుకుంటామండి అంతేకాకుండా ఈ మామిడికాయ అయి అయితే ఆ రోజు నుంచినే తినడం స్టార్ట్ చేస్తామండి మేమైతే అవునా ఇప్పటి వరకు కూడా మామిడికాయ పచ్చడి జేసుకోవడం ఆ ముందు తినమండి ఉగాది రోజు ఉగాది పచ్చడిలా వేసిన తర్వాతనే మే మామిడికాయ తింటాం అండి
అవునా
ట్లో అంతే అండి ఫస్ట్ ఇట్లా కాసింది కదా అని తిందాము అన్నట్లా లేదండి అవునా లేదు మార్కెట్ లో తొందరనే వస్తాయి కదా మీరు తింటారేమో అనుకుండా లేదండి తినము ఉగాది పచ్చదన్నది ఆ రోజు స్టార్ట్ చేస్తే ఇంకా ఆ రోజునుండే తినడు స్టార్ట్ స్తామండి అవునా మేము ఆ రోజు ఇది బొబ్బట్లో చేస్తామండి ఆ మేము కూడా అండి బొబ్ప్పట్లు చేస్తాము ఆ ఆ శెనగపప్పు మేము స్వీట్ పొటాటా తోటి చేస్తాము అవునా
హుమ్
ప్పుతోని జేస్ స్తామండి అవునా శెనగప్ ప్పు బెల్లము కొంతమంది చక్కర వేస్తారు బెల్లం తోనీ చేస్తారు చెక్క తొనీ చేస్తారు కాని మేమైతే బెల్లం వేస్త స్టాం బెల్లం హెల్త్ కి మంచిద అండి ఆరోగ్యానికి మంచిది అవును బెల్లం వేసి ఇది ఏంటంటే చక్కర వేస్తే బాగా షుగర్ ఫ్లేవర్స్ పెరుగుతాయి అవును బెల్లం అయితే హెల్త్ కూడా మంచిది అవి చేసి దేవుడికి నైే మం పెట్టిన తర్వాతనే మేము పచ్చగా ఊరెలు తింటామ అండి
అవునా ఎట్ల న
ఎట్లా నెయ్యి తోటి చస్తారా బా తటి కాలుస్తారా కొ న మా ఆయనకి నెయ్యి అంటే బాగా ఇష్టం అండి ఆయన కోసం కొన్ని నెయ్యితోని కాలుస్తాను ఇక మా పిల్లలకు కొంచెం ఎందుకు నెయ్యి ఇష్టపడరండి అసలు కాని నెయ్యి అలవాటు చేయాలండి నెయ్యి హెల్తీ నే కొ స్ట్రాంగ్ ఉంటాయింటారు చిన్నప్పుడు తిన్నారండి పెద్ద పెరిగిన కొద్ద్దీ కొంచెం స్మెల్ చేయబట్ట ఏమో కొంతమందికి స్మెల్ పడదు మా బాబుకి సార్ అ కొంచెం వార్టింగ్ చేసుకున్నాడు అయితే అప్పటి నుంచి నెయ్యి అంటే వాడు ఎందుకో నేను బిర్యానీ వేసినా కూడా బిర్యానీలో నెయ్యి వేసినవా వద్దు వద్దు అంటాడండి అవున మీరు నెయ్యి ఇంట్లోని తయారు చేస్తారా మా అక్క వాళ్ళకి ఉన్నాయండి గేదెలు మా అక్కను ఎప్పుడైనా ఫ్రెష్ నెయ్యి ఇస్తు అండి నేను ప్పుడు అవునా ఇంట్లో చేసిన నెయ్యి స్మెల్ ఎక్కవ మంచిగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటాది అవునండి కానీ మా అక్క ఎప్పుడైనా అక్కనే పంపిస్తుందండి నాకు నెయ్యి మేము ఇంటిదివరకు నెయ్యి కొనాలే
అవునా
ఫ్రెష్ నెయ్యి కాబట్టి ఇక నేను అలవాటు చేసిన అప్పుడు ఇక ఇప్పుడు పెద్దదియిన తర్వాత తినడట్లేదు
కానీ నెయ్య తింటే మంచిదండి
అవును అయితే మా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కొంచెం ఆయిల్తోం చేసి మా మా సారికి మాత్రం నెయ్యి తోనే అండి బూరెలు నెయ్యి తోటి బూరెలు కాస్తే ఇంకా ఎక్కువ తీయక వస్తాయిండి ప్పు నులకబెట్టి దగ్గరక వచ్చాక బెల్లం వేసి ఆ అది దగ్గరక వచ్చాక మొత్తము దాన్ని ఏం చేస్తా అంటే మిక్సి పడతా అండి ప పెడితే మంచిగా వస్తాయి బెల్లం అంటే పప్పులు వేసి ఉడకబడతారా పప్పు ఉడికిన తర్వాత బెల్లం వేసి మొత్తం కలిపేసరికి మొత్తం కలిసి మళ్ళీ ఇట్లా వాటర్ కాదండి ఒక్కసారి వాట ఫ్రై మనం కలుపుకుంటూ ఉండాలండి ఆహా అవునా మొత్తం గట్టిగా అయితది కదా మొత్తం మిక్సి ప అదే ఆ పప్పు కూడా ఎందుకోస్తది బాగోతాయి మీ కూరలు కూడా అవునా బోరెలు కూడా బాగా అయితాయి మంచి మంచిగా ఉండది కూడా మంచిగా టేస్టీగా పప్పు పప్పు తగలకుండా మళ్ళీ ఇంక్కోటి ఏందంటే అంటే అట్లా చేసినయి మనకు వన్ వీక్ వరకు కూడా ఉ అవునా ఇట్లా కరాబు కావా అండి కావండి ఒక మన ఒక ఏంటి బేషన్ లో పెట్టేసి
ఉమ్ గాలి కుంచుతార
తే బాగా అసలు ఇంకా ఉన్నా కొద్ది ఇంకా అవి టేస్ట్ వస్తాయండి స్వీట్నెస్ ఎక్కువ దిగుతది ఏమ్మో అది మళ్ళీ దన్స్ప్ అనా వాటర్ ఏం కల్ చెప్పం కదా ఆ వైరైనా కూడా మనం మనం వండే దాంట్లో వాటర్ కలిపితే పాడైపోతది జస్ట్ ఏంటంటే ఆనకం పట్టినట్ట కదా ఆనకం పట్టినట్ట కాబట్టి తీకాది ఇవి కూడా ఇదిగా అ మేము ఏవి స్వీట్ పొటాటోస్ తో చేస్తామండి స్వట్ పోటాటో కద వన్డే నెక్స్ట్ డే కొంచం సాయంత్రం వరకి కొంచెం పాడనట్టు అయితాయిడి టేస్ట్ చేంజ్ అవుతాయి అవు కానీ బాగా స్వీట్ ఉంటాయిడి మా మా పిల్లలకి మేము ఉడకోబట్టి కూడా ఇస్తాం ఇట్లా మంచిదిట అలా చిన్న పిల్లలకి ఉమ్ అటానే సరికి మేము మళ్ళి ఉడక పెట్టిస్తాం మా సార్ కూడా ఈ స్వీట్ పొటాట ఉమ్ ఆ ఆ సేమ్ అంతే అండి నేను నేయి ఎంత అలవాటు చేద్దాం అన్నా మమ్మీ స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అంటారు అట మల్ల ఇగ ఇబ్బందిగా పెడి వాల్లు కూడా మ వామిటింగ్ అట్లా ఎట్లా చేసుకుంటారు అనేసి చిన్నప్పుడు
కలిపి తినే పెట్టేదాన్ని కొంచెం అప్పుడు ఒక్కొక్కసారి తినేవాళ్ళు ఒక్కొక్కసారి వామిటింగ్ చేసుకునే వాళ్ళు అట్లాయి వాళ్ళకి అలవాటు పోయినట్టున్నది మెల్లమెల్లగా
ఏంటంటే ఇగ అప్పుడు తెలియదు కదండి వాళ్ళ అది అని అందుకే తింటారు ఇడు పెద్దగాయిన తర్వాత వాళ్ళ కన్ని టెస్ట్లు తెలుస్థాయి అదే కదా అందుకి గద స్మెల్ గుర్తుపడతారు ఆ స్మెల్ గుర్తుపడతారు తిన్నారు
అసలు ఆయిల్ కంటే నెయ్యే మంచిదండి ఆరోగ్యానికి
అవునండి ఇప్పుడు మనం ఏదనా చపాతిీ డైలీగా చేసుకున్నా కూడా నేయ్య ఆ నేను కూడా చేపతి కాల్చేటప్పుడు ఒకటి రెండు మా ఆయన కోసం నేను నెయ్యిేసి కాలుస్తానండి ఆహా ఆయన అంటారు ఇప్పుడు వేడి వేడి అన్నంలో కూడా రైస్ వేడిగా వండిన కూడా ఆ నెయ్యి వేసుకొని చక్కర వేసుకని ఇలా ముద్దలు చేసుకని తింటారండి అవునా నెయ్యి మంచిదే అండి చాలా మంచిది తనిగా పిల్లలు తింటాలేరండి అద అది పిల్లలతోని ఇబ్బందులే కాని ఇక మన సార్ వాళ్ళయితే మంచిిన దనికట్లు ఇష్టంగా నదేవరోకరైనా దీని కట్టిడానికి అదే ఏంటంటే వాళ్ళకి చి చిిన ఫుడ్ పెట్టడమే కదండి మనం ఉన్నది అదే కదా వాళ్ళు కడుపు నిండా తింటే మనకే సాటిస్ఫాక్షన్ అనిపిస్తాయి మంచి కద మంచి అదే ఇంటి పిల్లర్ కదండి
బ స్ట్రాంగ్ ఉండాలి
వాళ్ళు స్ట్రాంగ్ ఉంటానే మనం కూడా స్ట్రాంగ్ ఉంటా అదే అదే అందుకే అండి మా సారు కూడా ఏ ఇష్టం అనుకుంటే నేను కూడా అదే బసి పెడతా కంపల్సరీ
అదే మాసార్ కూడా నాన్ వెజ్ కొన్ని
చపాతి అట్లా తింటనే నచ్చుతాయండి వేరే వేరే అన్ని తినటానికి ఇష్టపడరు అవునా నార్మల్ గారెలు కూడా తినరండి ఆహా చపాతి ఇవి మాత్రమే తింటారు నాన్ వెజ్ తీసుకొచ్చినప్పుడు పూరి చేయమంటారు నేనే ఆయిల్ ఎక్కువ ఉంటందినే చపాతి చేస్తాను చపాతే బెటర్ అండి చపాతే బెటర్ మీ అది
ఎక్కువుంటాది మల్లి పూరి
పూరి చేస్తే దీంట్లో ఆయిల్ ఎక్కువుంటది అట్లా అనేసి పూరి చేయక చపాతి చేస్తా నార్మల్ గా హాలిడే ఉన్నప్పుడు పూరి చేస్తా మార్నింగ్ టీఫ